హలో
హలో
ఆ బాగున్నారాండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
మ్ బాగున్నానండి
ఏం చేస్తున్నారండి
ఇప్పుడే అండి తిన్న
అవునా ఏం తిన్నరండి
లెమన్ రైస్ అండి మీరు
రసం అన్నం అండి ఆ తిన్నానండి
మ్ ఏం చేస్తున్నారు
ఏం లేదండి తిన్నాను ఇగ ఖాళీగా పడుకున్నా
అవునా మ్ ఏంటండి ఇంకా
అవునండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇంతవరకు ఇక్కడ పిళ్ళోళ్ళు ఎగురుతుండ్రి పీర్లు ఆ కూర్చోబెట్టినారు చిన్న పిల్లోళ్ళు మ్ పెద్దవాళ్ళు ఎట్లా చెయారని పిల్ల వాళ్ళే బాగా రెడీ చేసుకున్నారు వాళ్ళే డ్రమ్స్ తెచ్
అంటే మీ ఏరియాలో పెద్దవాళ్ళు చేయరా అండి
మా ఏరియాలో చేయరండి
ఎందుకండి
అంటే చేస్థాన్నారు లాస్ట్ ఇయర్ ఒకసారి ఏమో చేసినారు టూ ఇయర్స్ బ్యా క్ ఏదో గొడవ పడి వదిలేసినారు మొన్న మొన్న లాస్ట్ ఇయర్ చేసినారు ఏదో గొడవ జరిగింది ఇంగా వదిలేసినారు అందుకె ఇట్లా చిన్న పి పిల్లలు చేసుకుంటారు మాములుగా ఇంటి దగ్గర
అయినా పీర్ల పండుగా అంటేనే ఎంజాయ్మెంట్ కదా
మ్ ఇక్ పిల్లలె అందర్ ఆ అందరితో చంద తెచ్చుకొని వీధిలో వాళ్ళతో ఒక్కొక్కరితో కొంతమందితో పూలహారాలు తెప్పించుకొని
ఉమ్
చేసుకుంటున్నారు సేమ్ పెద్దలు చేసినట్టే పాపం ఈ రోజు ఇంగ డ్రమ్స్ కూడా బాడిక్కి తెచ్చుకున్నారు
అవునా బాడిక్కు బాగా తెచ్చుకున్నారే అండి పిల్లలు అయినా కూడా
అదే అదే తెలిసిన వాళ్ళు ఉన్నారని తెచ్చుకున్నారు ఇప్పుడు కూడా పూలుహారాలు తెస్తున్నారు బాగున్నారు అండి పిల్లలు చేసుకునేది చూసి అందరూ మురిసిపోయి ఒకరు ఒకరు ఒక్కోటి తెచ్చిత్తన్నారు
హ్మ్
అవును అవును ఇప్పుడు రెండు పూలహారాలు పోతున్నాయి మళ్ళీ
దేవుళ్ళని ఎలా కట్టినారండి
ఏ బాగ్గట్టినారండి పెద్దవి గట్టినట్టే ఇంకా తెలుసా వాళ్ళకి వెండి గొడుగులు కూడా ఇచ్చినారు
ఎవరు ఇచ్చినారు అండి
ఇక్కడ మా లైన్ లోని పీర్ల సావిడి అంటరు కదా
ఆ
దర్గా మాదిరి ఉంటుంది కదా అట్లా ఒక పీరు ఉన్నా ఒక సాముంది ఈడ
ఆహ
అక్బర్ వలి స్వామి ఏదో సమ్ థింగ్ ఎవరో ఆ స్వామి వెండి ఒరిజినల్దే నార్మల్ గా ఇక్కడ చేసినప్పుడు ఎవరని ఇక్కడ పీర్ల చేసినప్పుడు తీసుకొని పోతాండ్రి ఆ పీరుని
ఆ
ఇప్పుడు సమ్ గొడవలు జరిగి అది ఎవ్వరు మాట్లాడుకోకుండా పెట్టేసినార అనమాట
ఆ
ఈ ఇయర్ బాగా చేసేసరికి పిల్లొల్లు వాళ్ళే ఆ స్వామి తీసి ఇచ్చినారు వీళ్ళు పెట్టుకున్నారు
అవునులే
బాగా సేమ్ చీరలన్నీ చీరలతోనే పెద్దగ కట్టినారు పొయ్యిలోకి కూడా వచ్చినాయండి మొన్న మొన్న ఒంట్లోకి కూడా వచ్చింది హా ఆ నిజంగానే ఏమో
చిన్న పిల్లల కన్నా పెద్ద పిల్లలకా
చిన్నపిల్లోడే
అవునా అండి ఎక్కడ మీ ఇంటికి దగ్గర్లోనే నా
మా లైన్లోనే ఇంగా
ఆ
ముస్లిమ్స్ పిల్లోడికే నార్మల్ వే వాళ్ళు కొలుస్తారు అనమాట ఆ సామ్ని ఏం చెప్ పిచ్చుకున్నారు టెంకాయలు కొట్టినారు
ఆ
నిమ్మకాయలు సంథింగ్ బాగా చేస్సనారండి అందుకే ఈ పెద్దలు కూడా ఇంప్రెస్స్ అయిపోయి ఇస్తానే ఉన్నారు వాళ్ళకన్నీ
ఆ అంతేనండి మామూలే ఇంకా
అదే
ఆ ఇంకా లాస్ట్ ఏంది అయిపోయచ్చింది ఫెస్టివల్ అమావాస్య వస్తే
ఇంగ అంతే లెండి ఈ వీకే లాస్టేమో నాక్ తెలిసి
ఆ ఈ సండేనే లాస్ట్ అండి
ఉమ్ పోవాలండి నేను ఊరికి రేపేమన్నా మత్ తాతవాళ్ళూర్లో ఆ రేపు మొన్నాడు
అవునా అండి
హ్మ్ పొవాలా
హ్మ్ హా బా చేస్తారా అండి అక్కడ కూడా
బా చేస్తారండి పల్లె కదా
హ్మ్ అవునులే
ఆ ఒక్కెచోట చేస్తారా
ఆ
హ్మ్ ఏది పెద్ద పర్సు ఉన్నట్టు ఉంటది
అవున్లెండి
ప్లేస్ ఎక్కువ ఉంది చానా అందరికి ఒకటే ప్లేసే ఎగరడానికె
అవున్లె
ఉమ్ మీరు పోయిండ్రా అండి మీ ఊరికి
ఆ వెళ్ళొచ్చామండి
బా జరిగిందా
ఈ సారి అంత ఏం జరగలేదండి గొడవలు ఎక్కువైనాయా
ఆహా హై
పోలీస్ పోలీస్ వాళ్ళు ఉన్నారా ఆ కానిస్టేబుల్ ఎస్. ఐ యి
ఆ
అసలు ఏమి ఎంజాయ్ చేయలేదండి దేవుళ్ళని కూడా ఎక్కువ సేపు పెట్నీయలె అప్పుడే పంపించేసినారు
అంటే ఎప్పుడు గొడవలు అప్పుడే జరిగినాయా
లేదండి నార్మల్గా గొడవ అవుతానే అంటే ఏం జరిగిందంటే మా ఊరు పక్కన
ఆ
వేరే ఊరు ఉందండి ఆ ఊరు
అవున అవున్లే న్యూస్ లో విన్నాను ట్రాక్టర్ కింద పడి తప్పిడి కొట్టేతను
ఆ ఆ ఊరు మా ఊరు పక్కనే అండి ఇంకా మా ఊరికి వాళ్ళ ఊరికి టూ కిలోమీటర్స్ సంతే టూ త్రీ కిలోమీటర్సు ఆ ఊర్లో నార్మల్ గా క అ గుండంలో కట్టలు తోలుతారు కదా
హ్మ్
అట్లా తోల్డానికి అన్ జెప్పి ట్రాక్టర్ ఎవరో బాగా అ తాగినాయన డ్రింక్ చేస్నైన ఎస్కొన్పోయినాడా
ఉమ్
ఆ నార్మల్గా తప్పెట్లు కొడుతాంటారు కదా వాళ్ళు కొట్టేటోళ్ళు
ఉమ్
ఆ కట్లు దింపి ట్రాక్క్కర్ ని పక్కకు పెట్టేటప్పుడు ఆయన మీదికి ఎక్కిచ్చెసాడండి
అవునవును అదే విన్నానండి న్యూస్ లో చూసిన
అది కేస్ అయింది కదా అండి అందుకని చెప్పి ఇంకా మా ఊరు కూడా ఇంక అక్కడ పక్కనే కదా అని చెప్పి వచ్చినారండి పోలీసు వాళ్ళు
దే కదా
ఇంగ అసల్ అందులోనూ మామూలగా ఇంకా ఊర న్నాక గొడవలు జరుగుతానే ఉంటాయి కదా ఎదో ఒకటి
ఆ జరుగుతనే ఉంటాయి ఫెస్టివల్స్ చేయాలంటేనే భయము వాళ్ళు అందరు యూనిటీగ ఉండరు మేం ఎక్కువ మేము ఎక్కువ అని గొడవలు ఒకటి
అట్లా అది ఎక్కువసేపె ఏది ఎంజాయ్ చేయలేదండి ఎవరిని
అవునా
ఆ ఇంక ఏమైనా అంటే వాళ్ళు లాటీలు తీసుకొని కొ కొడుతున్నారు పాపం ల పిల్లల్ని ఎంజాయ్ చేయాలని అడుగుతుాంటే
ఆహ
ఇంక వాళ్ళు ఏం చేస్తారు ఎప్పు భయపడి ఇంకా సైలెంట్ అయిపోయినారు అందరుూ
అవునా అంతేలేండి ఒకసారి చనిపోయినారు కదా ఇంక భయమే కదా ఉ
వాళ్ళు కూడ మన మంచి కోసమే కంట్రోల్ చేస్తున్నారు కా నీ ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే ఫెస్టివల్ కదా
అని మనం అనుకుంటాం ప్రాణం పోతే ఒకసారి రాదు కదా అండి ఫ చో ఈ సార్ లేకపోతే నెక్స్ట్ సార్ చేసుకోవచ్చు మనం ఆ అసలుకే ఇంకా ఫెస్టివల్స్ అంటే ఇంకా డ్రింక్ చేస్తారు కండ్లు కనిపించవు అసలు
అందులోనూ ఇంకా మంటలు ఉన్నయినా అంత గున్నంంలో
ఆ
ఆ వేరే మా ఊర్లో ఒకామె ఉందులే ఆన్నకి పెద్దమ్మ స్వామి వస్తది ఒల్లరికి ఎప్పుడుంటే అప్పుడు వస్తుంది ఏమైనా ఊర్లో చెడు జరుగుతుంది అట్ల ఏమైనా అనిపించినప్పుడు ఏదైనా జరుగుతుంది అట్లు అనిపించినప్పుడు వచ్చి చెప్తుందంట ఊరంతా తిరిగి
ఉహు
అట్లా మొన్న కూడ వచ్చిందా అండి ఆమెకి పేర్లకి ఆ స్వామి తీర్ల స్వాములు కూడ వచ్చింది స్వామి
ఆ
వాళ్ళు దిగలని చెప్పి వాళ్ళు ఉన్నారు కానీ అసలు దిగని కోకుండా దిగితే మంచిది కాదని చెప్పి దిగనిపోకుండ వాళ్ళని అపేసింది సాముూలు
అవునా ఏమన్నా తెలిసి ముందునే జరుగు
ఆ ఆహ ఆహ అ అవునండి
మరి
అసలు పొద్దు నేను దిగకూడదు ఈ సంవత్సరం తీర్లే గున్నంలోకి దిగకూడదు అని చెప్పి ఆపేసింది స్వామి
దిగలే అసలు ఆా
మ్
ఏమోలేండి పడేది మళ్ళీ ఏమో కాని ఏం మరి ప్రతి సారి అట్లే ఏం జరిగదు కదా ఈ సారి అద్
ఈసారే అవునండి అవును ఈసారి ఒక్కటే అని చెప్తుందండి స్పష్టంగా ఈ సంవత్సరం ఒకటే అని చెప్పి చెప్పింది అందుకని చెప్ ప్పి ఆమె ఇంగ చెప్పింది కదా ఊర్ని కాపాడేది ఇంగ ఆమె కదా అని చెప్తే అందరు
ఆ అంటే అక్కడే వచ్చేసిందా ఆ ప్లేస్ లోనే
అవునండి అక్కడే వచ్చింది
ఆహా
ఆ ఇంకా మా ఊర్లో పెద్దం స్వామిని గుండము దగ్గర దగ్గరే కదండి
అవున అవును అక్కడ చిన్న రాయిలాగుంది అక్కడే కదా
ఆ అవునండి అది ఇంక పెద్దంస్వామి అవునా అవునండి
ఎట్లా చెప్పే వాళ్ళు ఎవరు లేకపోయినా వచ్చి చెప్పింది కాబట్టి ఇగ మన మంచి కోసమే
మ్ అవునండి అట్లని ఇంకా అందరు
మ్ హు
ఆ అందులోను ఇంగ గొడవలు ఒకట అండి ఆ మా క్యాస్ స్ట్ మీమే ఎక్కువ ఏదైనా చేసేది ఈ క్యాస్ట్ గోడవలే ఎక్కువ
ఆ అసలు ఫెస్టివల్ అంటే కలిసి పోయ్ చేసుకుంటరు కా త్ మీం ఎక్కువ మీరేక్కువ మీమ్ తక్కువ ఇదే సమస్యనే
అవునండి
మ్ అయినా ఇట్లా ఫెస్టివల్ చేయాలంటే ఇదే అండి భయము ఎవరు కొట్టుకుంటారో ఏమైతారో ఇదే భయం
ఆ ఆ అవునండి
చేసుకోవాలనిపియదు మ్ మా సైడు అప్పుడే ఒక్క ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇట్లా పైన కూర్చి పెడుతర అంటే ఒకే ఊరే కానీ ఒకే ఊర్లో నే మూడు చోట్ల గుర్చ్చిపెట్టింది లా అంత ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అవి రెండు కలిసినప్పుడు గొడవ జరిగింద అక్క నుంచి ఇక్కడ నుంచి వచ్చేటివి
అవునులే
ఆ అట్లే ఇంకా ఆపేస్తి వేరే చోట అంటే ఎప్ ప్పుడుర్చపెట్టే వాళు అట్లే గుర్చి పెడుతన్నారు కొత్తగ మేము ఇక్కడ కూర్చోపెటింటి మీ గొడవ జరిగేసరికి వదిలేసరింగా ఆ అండి
మా ఊర్లో ఉంతె అండి ఏం ఫెస్టివల్ జరిగిన ఏదో ఎవరో ఒకరు గోడవపడుతునే ఉ టారు
ఆ
వినాయ చవితి జరిగినా కూడా అంతే అండి స్వాములు లాస్ట్ డే పోతాయి కదా బైకి ఇది నిమజ్జనానికి
ఆ
అముడు పోయేటప్పుడు మా స్వామి ముందు పోళ్ళ మా స్వామి ముందు పోళ్ళ అని చెప్పి అప్పుడు గొడవ పడతారండి
వినాయక చవితికి ఏం జరగవండి ఇడ ఎందుకంటే ఎవరెవరు అంటే అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా నీ దగ్గర ఉంటే నువ్వు గుర్చుపెట్కోవచ్చు కాబట్టి ఇక్కడ ఎవరు ఉన్న వాళ్ళు వాళ్ళు గుర్చుపెట్టుకుంటారు ఇక్కడ
కూర్చు పెట్టుకుంటారండి ఊర్లో ఏ గేర్లో వాళ్ళు వాళ్ళంటి దగ్గరే కాస్ట్ వాళ్ళు వాళ్ళ ఆ కాస్ట్ వాళ్ళంతా అక్కడ కూర్చిపెట్కుంటారు కానీ వెళ్ళేటప్పుడు ఉందు నిమర్జరానికియ ఒక్కటే రూటే కదా పోవడానికి మాదే ముందు పోల మాదే ముందు పోల అని చెప్పి గొడవ వాడతారు
అంటె అందరు ఒకేరోజు ఎత్తుకొకుడదు మళ్ళీ
ఇంగ అందరు ఒకే రోజు ఎత్తుతారండి నెక్స్ట్ డే బెస్ట్ ఇంకా పార్ణం వేసుకోవాలి కదా
ఆ ఇక్కడ అట్లేం లేదండి అంటే కొంతమంది త్రీడేస్ కి కొంతమంది ఫైవ్ డేస్కి ఇంగ మ్యాక్సిమం ఫైవ్ డేస్కె లెండి
ఉ
ఎట్లా ఖాలీ గా ఉన్న కొద్ది అట్ల పంపిచెస్తారు ఇడ ఒకే చోట కేం బోవన్నీ దిక్కులు దిక్కులు పోతయి
మా ఇక్కడ ధర్మవరం లో అయితే మాగిర్లో కూడా అంతే అండి
ఉ
ఉ
అంటే మీ ఫస్ట్ బోల్ల నే గొడవలు జరుగుతాయా లేదంటే ఎట్లనే పోతాయ అంతే అండి టౌన్సులో ఆ పట్టించు కోరు
ఆ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే ఎంజాయ్ చేస్తారు వా అట్లే ఆ విధంగానే పోతాయి అయినా టౌన్ లోనే బాగుంటదండి వినాయక చవితి విలేజ్ లో కంటే
అవునవును ఇక్కడంత డ్యాన్సులు
ఆ ఫైవ్ డేస్ కూర్చోబెడతారు కదా బోజనల్ పటించడం గాని ఆ ప్రసాదాలు పంచడం గాని బాగా సరెనండి మరి
ఉ బాయ్
బాయండి